ఆ
ముసలాయం మోతాందిగా
పోతందా ముసాలమా పోతని పైసల్ లేవా అనే యాబై రూపాలు ముసాలమా
ఏమో నిన్న న్న ఆమె అన్నది కూల పైసలు ఇచ్చేదాకా పోను బిడ్డ కూల పైసలు ఇచ్చిళని అన్నది ఇప్పుడు ఆరే రోజులు పోనే పోయి వస్తున్లు కూళ్ల పైసలు ఇచ్ ఇచ్చినాక పోత నాయి వాళ్ళు కరెక్ట్ రాత్తలేరు నా పేరు రాత్తలేరు అని చెప్పింది
ఉమ్ చెప్పినక ఇప్పుడు కూడా ఎట్లా అడుగుతన్నాం వంద రూపాయలు ఇస్తే బా పోయినవ్ పడ నేను
ఎప్పుడు
ఇప్పుడు వంద రూపాయల ఎందుకొచ్చినావ్ కుకానికీ హు పడుదా
ఆ
ఏడ్తన్నావని ఇచ్చినది సరే అని పదికొంట కాడ యా నకిర యాభైయి నా కీరె యాభై అంటాంది
ఓహోహో
అడుగుంట పోయి బాబాయ్ కిచింద్
నాక మల్ల బాబాయ్ తీసుకొచ్చి ఇంట్లో పన్నాడా
బాబాయ్ అవ మీ అవక్కడ యాభై రూపాయల అనీ మల్ల బాబాయ్ ఇచ్చ పనికిత్ పాడ్
ఏమో మరి అన్నం వండలేదట కూర ఆండకపోయిందా అనా ఆడి వెనక వేడి వేడి బియ్యం పెట్టమంట అని అంటారు
ఇక్కడ కంట్రోల్ చేయంగదా అందుకనే
ఆడి వెనక వేడి వేడి బియ్యం పెట్టమంట అలా గోధుమ పిండి ప్యాకెట్ ఉండదట సగం వేసుకొని పోతాండు
సుభేజింద
కొంచెం ఉన్నద అది నా ఆఐదారుగాల అయిత
తాత వాళ్ళు నిద్రకు వచ్చినప్పుడు చేసింది
ఆహా ఆ
మ్ కిల్ ఆఫ్ డెత్ అతే ఆ కొంచంచిిన కొంచమే కొంచెంంచి అను
ఆ అదే నా లేక కప్బోర్డు
మ్
అదే పటుకోపోతాను
కూర అంత వండపోతు అండవచ్చు
ఆ ఎప్పుడూ అందరకుపోతుంది నాకు తెలిసి బట్టలు పట్టుకపోతుంది కదా వత్తది కావచ్చు రేపు పొదు అత్తది కావచ్చు రే
బట్టలు కాదువ్వ వాటర్ బాటిల్ా స
బట్టలు పట్టుకపోతలేదు ఉండది కావచ్చు అని అంటాన అక్కడ
అదే ఉండేది అంటలేదా నాకు పని ఉన్నది నేను చేసేదే ఉన్నద ఆడ అంటలేదా
అదే అంతలేదా వాళ్ళ బిల్లలు లేద భార్య లేదా నేను ఏం చెప్తా అలే అదతే ఇలుఊరు డి మొన్న నేనే తప్పించుకోన్నట ఇల్లు తప్పించుకోవాలి బిద్ద అని అంటా ఇప్పుడు ఆయనకు అల్థం ఉంద అంటే అచ్చ చేసిడు ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ అయిండడు అప్పుడు ఇప్పుడు ఎట్లాచ్చతాడు ఇల్లు
నేను కూడా అన్నా శివాంజలు అన్నా నేను అన్నా సదరిచ్చుకో ను అని విసారించు మూడు వేల అయితాయ్ అని నేనన్న
ఆ అయితే ఎవరినో అడిగిందట ఆ పరదా కాకపోతే టి ఉంటాాయి చూడు
ఆ వాళ్ళ ఆయనను అడిగింది వేరేటాయన ఉంచుకునే
అదే అదే ఆయన నడగుద్ అంటే ఆయన ఇంకెక్కన పట్టిందట రెండు మూడు గుతులు ఉన్నాయి అవి అయిపోయినాంక వస్తా అని చెప్పిండట
మ్ అదే సిమెంట్ కావాలి కావాలి
అదే నాకు తెలవకపోవు గాని నిన్న నర్చు బాబాయ్ వాళ్ళ ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో ట అన్నా అన్ని ఇట్లా అడిగినా ఆ ఇట్లా అడిగినా అడుగుతే అత్తన్నదంటే సరే కప్పించుకుంటే కప్పించుకోరాదు అని అన్నది
మరి అంతే కదరా
ఇక వాళ్ళ పరిస్థితి మంచిగా లేరు ఇక వాళ్ళు ఉంటలేరు కదా మరి నువ్వు కూడా సుకోవాలి లేకపోతే అందరిని అడగాలి మిగిన కొడుకులు ఉన్నారు కదా మరి నాకు మనిశింత ఇయ్యల్లి బిడ్డ అని అని వేసుకోవాలి ఇంకా నయం నిన్న అళ్ళ ఉండనిస్తాళ్లు కదా వాళ్ళు
ఆ ఇప్పుడు వాళ్ళు ఇక్కడనే ఉంటే నువ్వేడా ఉంటవు చెప్పు
ఎక్కడుంది చెప్పు
అ ఉ హ్ ఇంకా నీకు రూమ్ ఇచ్చిళ్ళు వాళ్ళు వచ్చినపుడు అళ్ళ సదురుడు చేసుడు అన్ని పెట్టుడు అన్ని చేత్తాళ్లు నికయితే అట్లా ఉంటది
ఇయా అంతే పిన్ని కొందరు చేసినా దాని కూడా విలువ ఉంచుకోరు
కాదూర మాడలమ్మా వాళ్ల కోడుకు చీటికీ మాటికీ ఏళ్ళు ఏళ్ళు అంటాడు అ ముసాల్ ఎట్లా ఏడతాండు
ఏ బాగా ఎడుతాండు
అ మరి ఆమెని నిన్ను ఎట్లా అన్నారే అరె కోడకా గంజి పోత్తార ముసలి దాని
ఇారు పిన్ని ఎవరు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటాళ్లు ఈ రోజులల్ల
మరి ఇగా నీకు అన్నీ పెడత అంటే నువ్వు కట్లే
ఓ తండ్రి అని చూస్తలా ఓ తల్లి అని చూస్తలా ఇగ వాళ్ళు అట్లా ేస్తా అర్ధం అయితలేదు కొందరికి అర్ధం అయి అట్లా ఉంటాళ్లు అర్థం కాక ఇట్లా చేత్త
ఉ ఈనే ధర ఒకటి నా కూడా వచ్చి ఊకో పిన్ని అనంగానే ఊకోనా ఊకోన
ఊకుంటవ్ మాగా ఊకుంటనే కదా ఒకళ్ళు అన్నప్పుడు ఒకళ్ళు అర్ధం చేసుకుంటనే కదా మంచిగా ఉండుల్లి లోల్లిలు కాకుండా ఉండుల్లి మనం అదే పట్టుకొని ఉంటే ఇంకా లో ల్లీలు పెద్దగానే అయితాయి కని
నేను ఇట్లా కట్ట వట్టుకొని కొడ్ నాన్న రా అన్న నీతో ని అనలేదా
ఆ
ఆ విషయం వాస అక్క తోనంటే నన్ను కట్ట వట్టుకుని కొడతాంది అంటాందీ అట
ఎప్పుడు అన్నవ్
మొన్న అన్నాదట ఆన్నే పెద్దమ్మున్నది మా అత్త మీ పెద్ద పెద్దమ్ముంది అడా వాళ్ళ ముందర నేను కొట్టిన్నిటా
నువ్వ ఎందుకు కొడతావ్ అన్నావ్ కావచ్చు కానీ నువ్వు కొట్టడానికి పోతావా వాళ్ళ కొడుకులు నిన్ను ఏం అనరా
కొట్టు ఉన్నారా అన్న కొడుకులు
మూడిందిరా
కుంట్రారా నేను కొడితే
ఎంత సేపు పండుకోయింది ఇవాళే జస్ట్
కొట్టింది పిల్లలను కట్టబట్ట అంటందంట ఏం చేప్
నోటి మాట
అలా వెట్టుకుంటే ముల్లు లేదా
ఉంటాయి కదా మరి ఉన్నావా నువ్వు మొన్న దావకానా పోయినావా
ఎప్పురా
తువాలు ఎంచుకోవడానికి పోయినాములే
ఆ ఆ
ఏ ఇనపరాద చీనా
ఆ అవే అవి తగ్గుతలేవు మందులు కోర్సులుకు వాడాలి జరం అంటే అయిపోతే జరం వత్తాండే
లో జరం కొడుతాంద
ఆ మందులు వేసుకోకుండా ఉన్నాననుకో జరం కొడుతాంది ఇంగ కాలి కెళ్లి తీస్కొత్త నేను మళ్ళ
మరి అది దేని గురించి అట్ల అవుతుందని వెళ్తే చెప్తలేరా
అప్పుడు చికెన్ గున్యా జ్వరం వచ్చింది కదా
అవును
మ్మ్ దాని వల్లనే అంటాండు ఆ నొప్పులు వచ్చి అట్లా అయితా నే నీకు జరం అచ్చులు కాదని వాళ్ళనే అన్నాడు
ఎక్కడ హాస్పిటల్ ఎక్కడా
మేరా మేరా హాస్పిటల్
మేరా హాస్పిటలా వేదా నా మేధా నా
మేధా మేధా హైదరాబాద్ పోయే రూట్లా
హైదరాబాద్ పోయే రూ
హ్మ్మ్
మ్మ్ హ్మ్ ఇప్పుడు ఎన్ని రోజులు అయితాంది మళ్ళా తెచ్చుకొని
ఇంగ బాబాని చూసి వచ్చినప్పుడు తెచ్చుకున్న
అంటే ఎప్పటికీ అటనే అటేనా పోయేది ఊరికి సాయంత్రం పూట కార్లో పోతారు హాస్పిటల్ కేనా
ఏ లేదురా ఎప్పుడో వేరే ఊరి వత్తేనే పోతాం ఎప్పుడన్న మందులు అయిపోతనే అటు, లేకుంటే వత్తనే బాబాయి పోతానే పోతం
ఆహ హన్మకొండ పోతర
ఆ
మరి మీరూ చేసుకోకపోయిళ్ళు డబ్బులు పోయిే అదే గృహ లష్మి కి అప్లై చేసుకోకపోయిళ్ళు కట్టుకోకపోయిళ్ళు అప్లై చేసుకుంటే కొంచెం సేఫే కదా
ఏమ్మో మరి బాబాయ్ చేసిండో తెల్వద్
చేసుకోకపోయిళ్ళు రేషన్ కార్డు అయితే వచ్చింది కదా
అచ్చింది
ఆ ఇప్పుడూ మీ స్థలంలో మీరు ఇప్పుడు ఇది ఇడిసిపెట్టిపోయేటట్టు ఉంటదా ఒకవేళ వచ్చినా కూడా రేపు మేము పంచుకుంటాం అంటే సెట్ చేసుకోవలన్న కూల కొట్టుకొని అన్న కొన్ని డబ్బులు కలిపి పొడుగ్గ కట్టుకుంటే ఇప్పుడు మీ పొడుగు మీకు మీ బాత్రూమ్ అయితది అన్నీ అయితయి కదా మంచిగనే
అన్న అయితయి మాయి మాకె
ఆ మంచిగా ఇటు దర్వాజా ఇటు చక్కగా గోడవల్ల కొట్టుకొని ఇటు తర్వాత లెక్క మంచిగా తీసుకోవచ్చు అన్ని సెట్ చేసుకోవచ్చు కదా
కానీ ఇప్పడానికే లేదని బాబాయ్ ఆలోచించుతండు
ఆహ
ఇప్పుడు పెట్టుకుంట వచ్చినంక మల్లీ ఇప్పకపోతే
అది కూడ నిజమే
మళ్ళ గొడవలు స్టార్ట్ అయితయి
మళ వాళ్ళు కూడా అదే వద్దన్నారు మీరు ఏం కాద అంటున్నా ఎందుకంటే మళ్ళా అటాచ్డ్ గోడలు ఉంట
గదే ఇప్పుడు మొత్తం ఇప్పుతున్న కద రా ఎవ్వలది వాళ్ళకు ఉంటది
ఆ అది కూడ నిజమే
ఇ మళ్ళా కట్టలేము కదా
కట్టలేము కదా ఒక్కసారే అయినా ఇప్పుడు ఇల్లు కట్టుకోలేదు ఒక్కసారి
ఈ గట్లనే ఉంటది ఇగ మళ్ళ మళ్ళ ఇప్పుడు మళ్ళా నా స్థలం జరిగింది నీ స్థలం స్థలం జరిగింది
అవునవును అయితే ఇప్పుడు ఎట్లాగూ త్తనే ఉంట గద నిమ్మళంగా చూసుకుందువు తీ ఇగ
మా బావే ఆడ కడతాన్డు అ కడతాండో కడుతలేదో నాకు తెల్వది కడతాన్లు
కడతాన్ల ఆ
పిల్లాడి స్నేష్ నే
మనకు తెలివదు మాకు అప్పుడు కొన్ని డబ్బులు ఇయ్యల్నంటా ఏడా అడుగుదమంటే వీళ్ళు అడుగుతలేరు ఇగా
ఆపలా నై
ఆ
కాయిదాలు సరిగలేక గొడవలు అయినాయట అ స్థలంకాడా
అవునా మరి మళ్ళా అయి్యిందా
పిల్రసు క్కాడ కూడా ఆగినాయి ఇలా గొడవ తేలిపోయినుగా షాప్ పడ్డది అని అ పల్ హల్వల్
పడ్డది కావచ్చు డబ్బులు లేవ ఇగ
అదే రా అన్ మాట మాట్లాడరు కదా ఇప్ ఓ ఆ ముసాలమ్మా కూడా చేపల్లేదు
ఇకా తెలవదా పిన్ని వాళ్ళు పిన్ని గిట్ల ఏం కరెక్ట్ చెప్పరని
గదే చెప్పరు వాళ్ళు
ఉమ్ మాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేది ఉండ ఇచ్చిలా ఇరవై వేలు ఇప్పుడు పదిహేదు సంవత్సరాలనికి ఎంత వడ్డీ కావాలి
ఉమ్ గదే
ఎరుగుండల్ కద్
ఉమ్ అడగపట్ల ఊరుకుంటే ఎట్లా వస్తాయి
ఇయ్యో వీళ్ళు సప్పుడు ఎత్తలేరు మామయ్య కోపం వస్తోంది అప్పుడప్పుడు గానే గని ఇంక ఏమ లేకపోతాం వాళ్ళే అద్ద అనుకో వాళ్ళే అన్నారట అక్క మా పరిస్థితి ఇప్పుడు మంచిగా లేద అక్క ఇత్తం కాపు కిన్ని ఇస్తాం అన్నప్పుడు ఇయ్యద
అవు
వాళ్ళకే తెలుసు నప్ ఒకసారి ఇలా అన్ చొప్పి నేను మామయ్య అడిగితే మీ బామ్మర్దిని అడుకో ఆయన ఇస్తాడు అనుకుంటూ మాట్లాడినార్
ఇతడ్ అన్నప్పుడు మరి నిన్ నడువ్ తయినపేర్ చోపిన అయినతే నినయ్
ఆ యక్కనే అవుతాని
ఉమ్ కొన్నిచ్చ కొన్ని సమాధానం చెప్ సరేరా ఉమ్